హలో
గుడ్ ఈవినింగ్ మేడం
ఆ గుడ్ ఈవినింగ్ అండి వినిపిస్తుంద నా వాయిస్ ఆ ఊ బాగున్నానండి మీ బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నాను మేడం నేను కూడా ఇంకా మేడం ఈవెనింగ్ అవుతుంది టీ ఏమైనా తాగార లేదా
ఆ టీ తాగే అలవట్లేదండి మాకు
టీ తాగర తనికి మార్నింగ్ కూడా తాగర మిల్క్ తాగుతర మార్నింగ్ మిల్క్ మార్నింగ్ మిల్కేనా
ఎప్పుడైనా మిల్కె అండి అసలు టి మా ఇంట్లో అలవాటే లేదు ఎవ్వరికి
ఎవరికీ కూడ
ఉహు ఎవ్వరికి
ఆహా చాలా బాగుంది మరి గుడ్ హ్యాబిట్ ఉహు
అంటే చిన్నప్పటి నుంచి ఇంకా మిల్క్ అలవాటు ఇక అదే అట్టనే అలవాటు అయిందండి ఇక
ఊ
ఆ ఇంకెప్పుడో ఒకసారి ఆ మార్నింగ్ అంటే మాకు అప్పుడు బర్రలు ఉన్నప్పుడయితే మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తాగేదండి ఇంగ ఇప్పుడు ఒకటే సారి ఊ ఉ అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అంతే ఇంకా
ఊ ఉ
ఊ ఇప్పుడు వర్షాకాలం వస్ ఆ అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా ఇక తాగొచ్చు మార్నింగ్ ఈగినింగ్ ఈవినింగ్ పెరుగు చేయడం తక్కువ ఉంటది కదా
అవునవునవును
ఊ అట్లా
బర్రెలు ఉన్నాయా మేడం మీకు
ఆ ఉందండి ఒకటి అంటే ఇంట్లో వరకు అంతే ఇంకా ఊ
ఉహు
మీకు
లేదు మేడం మాకు అలా
అవునా
ఆ పాల ప్యాకెట్ తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ఒకట ఆఫ్ లీటర్ ఇ తెస్తాం
ఆ
ఉ మార్నింగ్ తాగుతం ఈవినింగ్ దాగిస్తాం మేడం
మరి ఎందుకండి ప్యాకెట్ తెచ్చుకోవడం బర్రలు ఉన్న దగ్గర తెచ్చుకోవచ్చు అదే ఫార్టీ రుపీస్ పెడు తె లీటర్ అన్న వస్తాయి
ఆ వస్తాయి కానీ మేడం అంతకు ముందు ఏమైందంటే అట్లానే తిన్ అట్లనే తెచ్చేటొళ్ళం మేబీ అది ఏమైందంటే వాళ్ళు కొంచెం నీళ్లు కలపవడం ఎక్కువ చేసిలు ఊ ఒక్కొక్కసారి లేట్ రావడం వాళ్ళు
ఆ అవును
చాలాడం వర్షం పడినాడు కొంచెం లేట్ రావడం దాని వల్ల కొంచెం ఇబ్బంది ఐంది ఇప్పుడు మేబీ ఏందంటే ఈవినింగ్ మేము నైట్ టైంలా బయటికి వెళ్తాం కాబట్టి బయట నుండి సరే ఒకటి తీసుకున వచ్చేసానంటే నైట్ రాంగ్గా పది ఇంట్లో ఉంచే మార్నింగ్ మార్నింగ్ లేవంగనే చేసేస్తారు అన్నట్టు
ఊ అవునా అదే బెటర్ అండి
ఊ ఇప్పుడు మళ్ళా వాడు వచ్చే వరకు వెయిట్ చేయాలి వర్షం వచ్చినప్పుడు రాడు ఆ తొందరగా లేసి మనం ఫస్ట్ మార్నింగ్ లెవంగానే మనం బ్రష్ చేసిన తర్వాత మనకు టీ త తాగే అలవాటు ఫస్ట్ టీ కావాలి టీ కావాలంటే మరి టీ వోడు రావడానికి గురించి వెయిట్ చేసుడు ఉంటది
అవునండి మేం సేమ్ అసల్ టీ ఉన్న వాళ్ళయితే తసలాగరు లేవంగనే అమ్మో మేము బీజీ లో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుండే
ఉమ్
మాకంటే ఫాస్ట్గా లేస్తదండీ, లేచేది ఫాస్ట్ ఫాస్ట్గా బ్రెష్ చేసుకునేది, బ్రె చేసుకొని ఖతం ఉరికేది టీకి గ్లాస్ పట్టుకొని.
అంతకి మనం మొగం కడిగిన తర్వాత ఇగ టీ కంపల్సరీ కావాల్సిందే మరి.
ఆ ఇంగ్ వామ్మో మేమయ్యితే షాక్ అయ్యేది కొంతమందిమి, ఏంది ఈ పిల్ల ఇట్లుంది అని మళ్ళీ ఈవినింగ్ కాంగానే పోయేదండి, ఫోర్ అయిందంటే చాలు స్నాక్స్ టైమ్ అయిందంటే ఎళ్ళడమే ఇంగా
ఉమ్ టీ అలవాటైపోతే అంతే ఉంటది మేడం.
ఉమ్ అవునండి
ఉమ్
ఇంకా మీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తరండి? ఉమ్
డాడీ ఎస్టమ్ లో వర్క్ చేస్తడు పేపర్ మెల్లో.
ఎక్కడండి?
పేపర్ మిల్ ఉంది ఎస్ పి ఎమ్
పెప్పర్ ఆ
పేపర్ మిల్
ఆహా పేపరా ఓకే ఓకే ఆ
ఎస్కే ఎస్కేం అని ఉన్నది ఒకటి ఫ్యాక్టరీ
ఊహూ ఆ
ఇంకా మదర్ ఇంటి దగ్గరేనా
మమ్మ మదర్ మమ్మీ హౌస్ వైఫ్స్. అడగ ఉమ్ ఉమ్ ఇంక
చెప్పాలండి మీరేం తిస్ మా వాళ్లు ఫార్మింగే అండి, వ్యవసాయమే చేస్తరు ఇంక వ్యవసాయమే చేస్తరు. ఇ కొంచం మాది ఉంది, ఇగ కొంచం వేరే వాళ్ళది, నిన్నీ నే ఇంటి దగ్ గరే ఉంటానండి.
హ్మ్
ఆ ఆ ఏంటండి? స్టడీ పీ జీ కంప్లీట్ అయింది. ఆ స్టడీ పీ జీ కంప్లీట్ అయింది, ఆ మొన్నటి దాక్ ఇంటి దగ్గరనే జాబ్ చేసినా గాని ఇంకా అది చాలా టార్చర్ అయిందండి బాబోయ్ ఇంగ సాఫ్ట్వేర్ ఎట్లుంటదో తెలుసు కదా మీకు
ఉ
ఉ టార్చర్ టార్చర్ ఉంటది అమ్మా ఇదంతా ఇంగ అయ్యే టట్లేదని సప్దేక రీజైన్ పెట్టేసి బంద్ చేసేసి న ఇంగ ఇప్పుడు కొంచెం కొంచెం ఫ్రీగా ఉండ
చికెన్ కూడా ప్యాకేజ్ నీకు ఎంత ఇచ్చిండు
ఇం ప్యాకేజీ ఇగ తక్కువే వచ్చేదండి ఫ్రెషర్స్ కంటే ఏవో ఫ్రెషర్స్ కి ఓ ట్వంటీ అట్ల వచ్చేదంతె
టొంటీ కే ట్వంటీ కే అచ్చిందా మేడం
ఆ అంతే
ఆహా
ఆ అవునండి
ఇ వర్క్ సాఫ్ట్వేర్ లాంటే ఎట్లా ఉంటుంది మేడం ఎక్కవ ఉంటది మేడం ఫస్ట్ స్టార్టింగ్ ప్రెషెర్స్ కాబట్టి ఎక్కువ అలాగని ఉంటది వర్క్
మామూలుగా లేదండి అసలు నిజంగా అసలు మా ఆ పీ జీ ట్వంటీ త్రీ ల అయిపోయింది.
ట్వంటీ త్రీ ల అయ్యింద మేడమ్?
లేదండి
ఉమ్
లేదు ఇప్పుడు
హలో
ఆ చెప్పండి.
ఉహు ఏ ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు మేడం మీరు పీ జీలో?
మాది ఎం ఎంకమ్ ఎంకమ్ సీ ఏ కామర్స్ ఆ ఉమ్
ఇప్పుడు మా వాళ్ళు గుడా ఒకళ్ళు చేస్తున్నారు, అట్లనే పీ జీ చేస్తున్నారు హైదరాబాద్ ల.
హైదర అంటే ఏ కాలేజ్ అండి హైదరాబాద్ ల?
జ జా జహనవి జాహ్నవి కాలేజ్ల.
జాహ్నవి కాలేజా? అవును బోడుప్పల్ సైడ్ చాన కాలేజీలు ఉన్నయండి అది. బీటెకి అయినా గని, కనీ ఔట్ సైడ్ ఉంటయి కదా, సిటీకి దగ్గర్లో ఉండయ్.
ఉమ్ ఉ జాహ్నవి కాలేజ్ లో చేస్తుంది, ఫుడ్ సైన్స్ ఆ అమ్మాయి ఫుడ్ సైన్స్ అని
ఉహు
అవును ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ టైమ్ మొన్ననే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సేమ్ ఆగస్టు ఆ ఫస్ట్మ్ అయిపోయింది. మేడం సెకండ్ సేమ్ సేమ్ అనేది ఇప్పుడు మస్ట్ మేబి ఆగస్ట్ లో ఉన్నదేమో అన్నది.
ఉహు అంటే ఫస్ట్ సేమ్ అన్ని క్లియర్ అయిపోయినాయి ఇగ
అ క్లియర్ ఐపో పోయింది మేడం.
ఆ
ఆ టైమ్లో కొంచెం ఆ మేడమ్
క్లియర్ అయిపోతే బెస్టే అండి సెకండ్ ఇంకా ఈజీనే ఉంటది.
ఉమ్ ఉం
మళ్ళీ లాస్ట్ అంటే ఇంకా ఇంకా ఫోర్త్ సేమ్ అప్పుడు కొంచెం ఇంగ కొంచెం ఎక్కువ చదవాలే.
ఉమ్
సబ్జెక్ట్ పెరుగుద్ది ఆ మళ్ళీ అప్పుడు ప్రాక్ ప్రాక్టికల్స్ అంటారు అవ్వంటారు ఇవ్వంటారు అది పెద్ద తలకాయ నొప్పి అసలు.
ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మేడం ప్రాక్టికల్ అనేది.
ఆ ఇప్పుడు ఉంటాయి కాని ఇప్పుడు వైవ అవన్నీ ఉండయండి అంటే ఉన్నా గాని ఒకే వాళ్ళు పాస్ చేయగలుగుతారు కానీ ఆ మా అప్పటి వరకు అయితే ఇంగ ఇంగ ఫైనల్ ఇయర్ అయిపోతాం కదా మనము
అవునవును మేడమ్
మీస్ ఇష్టము ఇంగ మీ ఇష్టానికి మన ఇష్టానికి మనకు వదిలేస్తారు. మీరేమ్ చిన్న పిల్లలు గారు మీకు చెప్పడానికి మీ అంతలో మీరు చదువు పోవాలి మీ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకోవాలి అనేసి ఏం చెప్పారండి అట్లనే వదిలేస్తారు.
ఓ అలా చెప్తే ఎలా మేడం మరి మరి మన మనంతా మనం ఏం మనం ఏని చదువుతా మేడమ్ వాళ్ళు ఏదైనా క్లాసులు చెప్తే దాన్ని బట్టి విని ఏదన్న చదివి చెప్పచ్చు కానీ మొత్తం క్లాసులు చెప్పకుండా ఎలా మేడం.
మాకు క్లాసులు చెప్పిళండి క్లాసులు చెప్పేసే ఇంకా మీకు అంటే కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఉంటాయి కదా.
అవునవును
అట్లా కొంచెం ఇంపార్టెంట్ అట్లా ఏం చెప్పలేరు ఇంకా మీకు ఫస్ట్ ఇయర్ చెప్ చెప్పినము కదా దాన్ని అనలైజ్ చేసేసుకుని మళ్ళ మీకు సబ్జెక్ట్ అంతా డిగ్రీలు ఉన్నదే ఉంటది మళ్ళా ఫస్ట్ ఇయర్ లో ఉన్నదే ఉంటది కదా మళ్ళా మీకు మెటీరియల్స్ కూడా ఉన్నాయి మీరే వైవా క్రియేట్ చేస్ కొని మీ ఫ్రెండ్స్ తోటి భయం లేకుండా ఎట్లా మాట్లాడలో నేర్చుకోండి మీరే అనేసి అన్నారు అండి ఇగ
ఉం
ఇంగ క్లాసులు గిట్లా ఆఫ్ చేసేసి ఇల్లు ఆఫ్ చేసేసి మీరే ప్రా స్ చేసుకోండి సెల్ఫ్ గా అన్నారు
ఉం
హ అంటే ఇంకా సర్లే అనేసి మీ మాకు ఒక్కటి ప్రాజెక్ట్ కోసం ఇంత ప్రీవియస్ ఇయర్ వాళ్ళు చేసి ఉంటాయి కదా అండి
అవునవును
రికార్డ్స్ అవి ఒకటి ఒక రెండు ఇచ్చిళ్లు గర్ల్స్ ఒక రెండు బాయ్స్ కు ఒక రెండు ఇస్ తే ఆ మేమే ఒకరిది అయిపోయిన తర్వాత ఇంకొ గరం అట్లా షేర్ చేసుకుంటా ఉన్నం
ఊఉ
ఊ షేర్ చేసుకోని రికార్డ్ రాశ్నం ఇంగ వైవామ్
అమ్ హు
హలో
ఆ మేడం చెప్పండి ఇంటున్న
ఆ అదే అండి ఇంగ వైవా అంటే ఇంగ సా కొంచెం మేము ధైర్యంగా మాట్లాడ్డం అట్ల నేర్చ్ కున్నామండి ఇంగ సార్ వాళ్ళు చిల్లు కొని వైవా క్వశ్చన్స్ అడిగిల్ళు పర్లేదు బానే జెప్పినం వాళ్ళు గూడా అందర్ని పాస్ జేపిచ్చిల్లు ఆ సా వచ్చిన సార్ వాళ్ గిట్లా ఆ కానీ వైవా అడుగు త అంటే ఎంత ప్రిపేర్ అయినమో ఒక్కడి గుడా గుర్తు రాట్లేదు అందాడి ఏం
ఆ వైవా అక్కడా కొత్తం కొత్త వేరే సార్లు ఉంటారు కాబట్టి ఆడ పోయేసరికి మనం వాళ్ళన్ చూసే మర్చిపోతాం ఎంత చదివిందీనా
కొ కొంచెం మన క్లాస్ సార్ వాళ్లు ఉంటే మస్ సారు గూడ ఉన్నారులే అనిపిచ్చేది అహ
కొత్త వాళ్ళు ఉంటే మనం వాళ్ళ భయానికీ మర్చిపోతాం
మళ్ళ రూమ్ మొత్తం ప్రశాంతంగ ఉంటది ఇద్దరే సార్ వాళ్ళు గూర్చున్నారు వాళ్ళకా పోజిట్ ల మనం గూర్చోవాలే అమ్మో నిజమండీ ఐ ఏ ఎస్ ఐ పీ ఎస్ ఇంటర్వ్యూ జరుగుతది జూశ్నవా
అవునువును ఊ
పర్లేదండి పాస్ అయిన మొత్తాన్కైతే కానీ పాస్ అయిన ఏం లాభం అండి జాబ్స్ లెవ్వు ఏం లెవ్వూ
ఇప్పుడు మేబీ మేడం ఇది ఫారెస్ట్ ల జాబ్ వచ్చేది ఉన్నాయి బీట్ ఆఫీసర్ దానికి అప్లై చేయండి
ఏ బీట్ ఆఫీసర్ కు హైట్ అడుగుతున్నరు గదండి ఫై పాయింట్ టూ అడుగుతాల్లు నేను ఉండేది ఫోర్ పాయింట్ నైన్ ఉన్నా
అయ్యో హైట్ తక్కువ ఉన్నారా
ఊమ్ లేదంటే హైట్ ఉండేదూ హైట్ ఉండేది ఉంటే ఎప్పుడో ఇంటర్లనే కానిస్టేబుల్ గా ఆ డిగ్రీ అయిపోయినంక ఎస్ ఐ కే ట్రై జేసేవాళ్ళం
ఊహు
ఉహు హైట్ ఒక్కటి ప్రాబ్లం అండి
ఉంబ లైఫ్ అప్పుడప్పుడు ఇట్లా అనిపిచినప్పుడు బాధ అనిపిస్తది జం
తది ఇంత జదివి ఏంది అనిపిస్తది మళ్ళ అందులో ఒకటి సెట్ రాసిన అండి లాస్ట్ ఇయర్
అయితే మేడమ్ మీరు దీనికి దీనికి ట్రై చేయండి మరి టీచర్ జాబ్
ఆ టీచర్ దానికే సెట్టు రాసిన అంటే సెట్టు రాస్ ఆ లెచ్చలర్తో ఎల్లొ చ్చు గదా అన్ సెట్ రాస్తే వన్ ట్వంటీ సిక్స్ మార్క్స్ ఒచ్చినయండి రాలేదు సీటు హు నా మాక్ అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉంటుండె ఇంకొక ఆమె ఆమెకు వన్ ఫోర్టీనో ఏమో వచ్చినాయి ఆమెకి ఒచ్చింది ఇదెంది ఇది అనంటే ఆ ఆమె
ఏరా అటు
తో ఇంక మాది బిసి డి ఆమె బీసిఏ
మ్మ్ఉహ్మ్
వాళ్ళు చాకలొళ్ళు బీసీఏ అంటగా
మ్మ్ఉహ్మ్
ఆ ఇంగ చానా బాదేసిందండి అసలు నాకైతే ఇగ
ఉమ్మ్ ఉమ్ ఇది టూ మ చ్ మేడం మేబి మనం అంత చదివిన తర్వాత గూడ క్యాస్ట్ వైజ్‌గా చూసి వాళ్లు క్యాస్ట్ వైజ్‌గా ఇస్తారు కదా దాన్ని చూస్తే ఇది అబ్బా మనం ఇంత చదివి కూడా ఏదిరా బాబురా అనిపిస్తది
నాకు ఫస్ట్ టైం అనిపిచిందండి అసలు నేను ఎందుకు ఇట్లా ఈ ఇట్లవి ఇంట్లటి టీన అనేసి అనుకోవద్దు గాని
ఉమ్మ్ అలాననిపిస్తది ఇటేమో హైట్‌తోని ప్రాబ్లం అయిపోయింది ఉమ్ ఇటేమో ఇప్పుడు ఇట్లా చిన్న స్టడీ గురించి అచ్చి ఇట్లా అయేసరికి చాలా అంటే చేయ ఇంట్రెస్టే ఎల్లిపోతది ఇగ
అవును అవునండి ఇంట్రెస్టే ఉండట్లే
చదివిన తర్వాత అట్లా పోయినాక ఇది అయినాక ఇటేమో హైట్ లేకపోయే మనకేమో ఇట్లా చదివిన తర్వాత ఏమో అక్కడ అక్కడ క్యాస్ట్ చూసే చూడవాలి ఇంట్రెస్ట్ అనేది
ఉమ్మ్ అసలు ఈ క్యాస్ట్ జీవో ఉండొద్దండి
అవును మేడం థ్యాంక్ యూ మేడం చాలా బాగా మాట్లడారు థ్యాంక్ యూ